హలో!
హలో ఆ వినిపిస్తుంది అండి.
ఏం చేస్తున్నారు?
అదేం లేదు బండల్ తుడుస్తున్నావ్.
అహ తిన్నారా.
ఆ తిన్నాను.
అచార పల్లలు స్కూల్ నుంచి.
ఆ వచ్చి అప్పుడే వెళ్ళారు మళ్ళ త్రీ థర్టీకి వస్తారు.
ఉహు.
ఆ.
నేను మేకప్కి వచ్చా ఇందాకలే.
మేకప్కి.
మేకప్ కొచ్చా.
వున్నయ ఎ ఫంక్షన్ అన్నట్లయితే ఫంక్షన్ కి మేకప్ చేయడానికి వెళ్ళరా.
ఆ ఆ మేకప్ అంటే నేన్ నేచ. కుంటుందా అసిస్టెంట్ గా వస్తా సైడ.
అవునా అవునువును అవును ఏం ఫంక్షన్.
ఇ మెచ్యూర్ ఫంక్షను.
మెచ్యూర్ ఫంక్షనా అమ్మాయికా. ఆ ఎంత అంటే ఎంత తీసుకున్నారు ఎంత తీసుకున్నారు. అమౌంట్ పర్లేద ఎక్కువనే నా.
హ నాకు ఇప్పుడు ఏమి ఇవ్వరు నేను ఒక వన్ ఇయర్ వారకు.
ఆ కాదు కాదు మీరు నేర్చుంటున్నారు కదా వాళ్ళ. తీయాలా కదా. అవునులేండి ఏదోలేండి నేర్చుకుంటే మేళ్ళే కానీ.
ఉమ్.
ఆ అది ఆటుంటే చేతులో మే ఎంతో మేలు గా.
అదే ముందు. పనోచ్చింటే తర్వాత అయినా. అందుకనే ఇది నేర్చుకున్న.
అదే అదేలెండి‌. వెలుళి అంటే ఫంక్షన్ ఉన్నప్పుడు. పిలుస్తారా నిన్నే అట్ల ఏమన్నా.
ఆ అంటే ఈవెంట్లు ఉన్నప్పుడు పిలుస్తుంటారు.
డే అంత ఏం లేదు.
ఆ అట్లేముండవు ఓన్లీ ఈవెంట్లు ఉన్నప్పుడే.
అవునులే అవున్లే అవున్లే.
హ.
ఉమ్ ఇంకా.
రోజు ఏం దొరకదు.
వు లేడే ఫంక్షన్లు ఉంటే అంటే మీరు ఒక బ్యూటీషియన్ దర్. షాప్ కెల్లనా. హలో.
ఆ చెప్పండి అక్క అనేది.
షాప్ కి వెళ్ళారా అంటే అక్కడ దానికి పార్లర్ కి‌‌.
పార్లర్ కూడా ఉంది పార్లర్ దగ్గరక వెళ్తాయి సర్వీస్ అయితేనాం పార్లర్ దగ్గర. ఎల్తా.
అవునా.
ఆ సర్వీస్ లేనప్పుడు ఈవెంట్లప్పుడు. ఎక్కడైతే అక్కడ అడ్రస్ చెప్తారు వాళ్ళు నాకు లొకేషన్ పెడతారు.
ఆ అక్కడికి వెళ్ళలేది అదే అదేదండి.
ఏదో ఒక వెహికల్ బట్ట్టేసుకొని వెళ్ళిపోతా నేను.
అవునులే ఆ భోన్ చేస్తున్నారా ఫంక్షన్లను
ఆ ఇంగ ఎలాగో టైం అయింది కదా ముందు భోజనం చేయండి అన్నారు
అవును లే ఆ టైమ్ త్రీ అయితంది గాని టూ థర్టీ
ఉన్నారంట
ఆ మరి నైట్ అయితే ఇప్పుడు ఇయలకె రెడినా
ఆ ఇప్పటి నుంచి మరి టూ అయింది కదా ఆల్రెడీ
టూ తథర్టీ అయింది
ఆ త్రీ థర్టీ ఫోర్ కి మేము స్టార్ట్ చేస్తాం
త్రీ థర్టీ ఫోర్ స్టార్ట్ చేస్తాదా అవునులే అవునులే అవులే ఇంకా రడేతరకు ఫైవ్ అవుతుంది
ఉమ్ ఫైవ్ కాట్లా స్టార్ట్ చేసేస్తారంట
అదే అదే లేండి
స్టార్ట్ చేస్తేనే నైన్ వా నైన్ వరకు అయితది వాళ్ళకి
అదే అదే అదే అండి అవునులేండి ఇంకా వర్షాకాలం తొందరగా కొంచెం అర్లిగా చేస్తేనే కదా అ అంటే ఫ్రెష్ యల్ అన్ని ఫేషియల్ అన్ని అంట ఫేస్ మేకప్ ఆ అది జడ త్త
ఆ జడ చీర కట్టాలి ఓని వేయాలి
ఆ అవునులే ఇంకా ఫేస్ అంత
జడ ఎస్త చీరలు గడత మేకప్ ఏస్త
కునారు లే అవునండి బలే ఫాస్ట్ గా చేసేస్తారా అసలుకి
ఉమ్
కుంటారు ఏమో మరి అనిపిస్తుంది అక్క టక టక కట్టేస్తారు శారీ ఎంత నీట్గా గడతారు అదే ఎంత ఫాస్ట్ గడతారు అసల్కి
ఉమ్
మనం ఒకరు కట్టే లో కట్టుకునే లోపల వాళ్లు ఐదు నాలుగు ఐదు మంది కట్టేస్తారు
ఆ ప్రాక్టీస్ ఉంటది గ
అవున మొన్న ఒకకాం వచ్చింద మా ఫంక్షన్ కి మ్యారేజ్ ఉంటే వచ్చింద పిలిచామా పెళ్లి కూతురుని పిలిచారు వాళ్ళు మెను మేం పెళ్ళికొడుకుల తరపున ఒకసారి మాకే వచ్చి శారీస్ చిన్న ఆడపిల్లలు ఉన్నారా వాళ్ళకి అట్లా డ్రస్ డ్రెసింగ్ జడ వేసుకోండి మే అని చెప్పింటే వచ్చిందా ఎంత ఫాస్ట్ గా చేసా సందు చూడు అబ్బా వన్ హవర్ లో ఎంత మంది పిల్లలకి లెసిందో జడలు వేసేసిందో ఆమె ఒకతే మళ్ళా ఆ మరి మధ్యలో మాగ్గ చీరలు కట్టించిది ఎంత ఫాస్ట్ అయ్యోయబ్బా ఎట్లా చేస్తారబ్బా అనిపించింద అసలికి
నువ్ ప్రాక్టీస్ చేయ్యరంతా
హ జడ ఎంత బా ఏసిందొ ఏమో
కానీ వెయ్యికస్తారా రెండు వేలక వస్తారా అని అడుగు
అదే అదే అవునవును ఇంకా పల్లెలలో అంటే అంతే ఇంకా
కేస్తరా వెయ్యి రూపాయలు కేస్తార ఆ ప్రొడక్టే రాదు ఒక సిసా కూడా రాదు
అదే అదేలేండి పల్లెలో అంతే టౌన్ లో సిటీస్ అయితే తెలుసు కాబట్టి దానిల గురించి ఏతర్ పల్లెలో తెలిదు కదా అంతే ఇంకా
ఆవునా
ఏదైనా నేర్చుకుని పలేల్లోలు కాకుండా ఎక్కడన్నా నెంబర్ టౌన్ లో ఎవరికన్నా ఇస్తే ఇచ్చాతరు గాని
హ్మ్మ్ హ్మ్మ్
ఉ ఆ
ఇంకా మీ వారు వచ్చారా
ఆహా లేదు ఆహా ఎప్పుడు నైట్ కు వస్తాడేమో నిన్న మొన్న ఎల్నాడు మొన్న ఎల్నాడు
అంటే డే బై డే వస్తారా
ఆ ఒక్క రోజు రోజు వస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మర్తుంటే ఏ రోజు రాడు ఊర్లోనే ఉంటాడు ఆ అలా
అప్పుడప్పుడు మీరు వెళ్తారా మీ అత్తయ్య గారు వొళ్ల ఇంటికి మీ అత్తయ్య గారు వొళ్ల ఇంటికి వెళ్తుంటారా అంటన్నా
మీమా మొన్న హల్డెస్ అంత అక్కడే ఉన్నాను సరే ప్రతి ఫెస్ట్ టివల్ కి అక్కడికే వెళ్తాము ఇప్పుడు కాని మొహరం ఉంది కదా
ఉ ఉ
వెళ్ళల టూ డేస్ ముందునే వెళ్తా నేను
తనకు నా
ఉ
మోహరం చేసుకుంటారా మీరు
మాదు బా చాలా బాగా చేస్తారు మాకి
హ్మ్మ్
పల్లెటూరు కదా చాలా బాగా చేస్తారు అసలు కి
ఉహు
హ్మ్మ్
ఫెస్టివల్స్ చాలా ఇష్టం నాకు కూడా
ఆ అవునా బాగుంటాయి బాగుంటాయి వెళ్తాం మేము సెకండ్ సాటర్డే సండే అట్లా ఏం వచ్చినా గాని హాలిడే సూచన ఏల్పోతమ్
అహు వా
హ్మ్మ్ మా హస్బెండ్ వాళ్ళు అక్కడే ఉన్నారు అనుకో అప్పుడు నేను పిల్లలను పీల్చుకొని నేను వెళిపోతాను మది స్కూల్ వదిలి నుంచి ఆ థర్టీ ఫైవ్ వస్తు తుంది
ఉహు
ఉహు
అంటే మీ వారు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి వస్తుంటార రెండు రోలు
ఆ ఆ అవునవును రోజు వెళ్తాడు ఆ నేను వచ్చి ఒక టెన్ డేస్ అయ్యింది ఇక్కడికి నే ఇంకా మొన్న పోయినాడు ఇగా అంటే అంతమం రోజు వస్తాడే టెన్ డేస్ నుంచి రోజు వస్తానిండే ఏయ్ ఇప్పుడు మొన్న పోయినాడు ఈ రోజు నిన్న రాలేదు ఈ రోజు వస్తాడు ఇట్లా తిరిగి ఏ టైమ్ లో అయినా వస్తాడు మార్నింగ్ అర్లీ మార్నింగ్ త్రీ కి ఫోర్ కి లేచి వెళ్ళిపోతాడు నైట్ టెన్ కి గాను వస్తాడు
వాళ్ల జర్నీ చాలా కష్టం కదా డైలి
ఆ అవునవును కానీ ఉండలేడు పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు అని ఎట్లా తిరిగి మాక్సిమం వచ్చే కి ట్రై ఏ తడు లేదు నైట్ అట్లా రెండుకి ముడుకి నీళ్ళు వస్తాయి మోటర్ పెట్టే పని లేకపోతే మిష ఎన్న మందులు ఇచ్చే పని ఉంటేనే రాడు
ఇప్పుడు మనము ఇది పెట్టాం టమోటాను కలింగాలు పెట్టామా గదంటే ఆల్మోస్ట్ పొగులయ్యి మంది విడిసేది ఉంటుంది, నైట్ టైమ్స్ విడిసేది ఉంటుందా అట్లా అయి పాపమ్ రాలేకపోతున్నాడు
ఉమ్ చిన్న పిల్లలదా
ఆ
మీకందులోను చిన్నపిల్లలుగా వచ్చిపోతుంటారేమో మీ సారు
అవును ఒస్తాడు ఉమ్
వీళ్లు గూడా ఉండలే ఎవరు
ఆ
పిల్లలు గూడా ఉండలే ఎవరన్
ఆ పిల్లలు గూడా అంటే వాళ్ లో మెయిన్ స్కూల్ అయిపోతేనే ఇప్పుడోవస్తార ఒక వన్ అవర్ ఉంటుంది మధ్యలో టైమ్ ఆఫ్ న్ అవర్ తినేసి ఒక కొద్దిసేపు ఆడుకోనేకిపోతారు ఆ మరీ వచ్చి ఇది ట్యూషన్కెళ్తారు, మళ్ళీ నైట్ సెవెన్ థర్టీకొస్తారా ఇంకా వచ్చి ఇంకా అప్పుడు పాపం అలిసి పోయింటారుటాటికే స్కూళ్ళు మరియు ఇంకా ట్యూషన్ బోయేస్ వచ్చే సరికే వస్తారు కొద్దిగ తింటారు అంతే ఇంగా ఎయిట్ కంతా చాపలేసేస్తా వాళ్ళకి పాపలు ఏసే లేస్తే పండుకుంటారింగ పిల్లోలకి ఎయిట్ కే కైతే ఎయిట్ థర్టీ కి అంత పండుకుంటారు ఉమ్ ఎయిట్ కేసి ఇంగ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇట్లుండి పండుకు నిదరపోతారింకా, టీ వీ చూసుకుంటా ఇంక వెంటనే మా పాప్ ఆ
న్దే చేస్తారా
ఆ హ్ కాదు అదే చ అదే హాఫ్ ఫన్నవరు అట్లా టీ వీ జూసుకుంట అట్ల నిద్రపోతారింక ఉమ్ టాబ్లేట్స్ ఏం వాడ్ల చి పెంటంది అసల్కి మీ పాపం ఫుల్ నిద్దరలో ఉంటారు, వాడన్నా నైన్ వరకు అట్ల మేల్ కుంటాడగన్ పాప అయితే ఇంకా వెంటనే పండుకుంటుంది.
హ్మ్ అదే అదే బావుందండి మీ ఫ్యామిలీ మొత్తం చిన్న
సరే సరేలే ఉంటాను.
ఆ సరే సరే